హలో
లో అక్కా
ఆ చెప్పు రా ఫోన్ జేసినవ్ అప్పుడు మిస్డ్కాలు ఉండే అందుకే కాల్ బ్యాక్ జేస్నా
అవునా ఏ మిస్కాల్ ఎందుకు వచ్చింది అంటే నేను ఇందాకలా ఏదో అర్జెంట్ పనుంటే చేసిన నీ ఫోన్ కి నేను ఓటీపీ పంపించ
అవునా ఏ ఇప్పుడు ఓకేనా మరి
ఆ అక్క నెంబర్ పెట్టేసి మల్లి
ఓకే ఓకే మరి సక్సస్ అయ్యిందా అది
ఆ సక్సెస్ అయింద ఆ అకౌంట్ చేంజ్ చేసినా దానికి ఓ టి పీ పొయ్యింది అంతే ఆధార్ కార్డ
ఆ అప్పుడు కొంచెం బిజీ ఉండే రా అందుకే కాల్ లిఫ్ట్ చేసైలె చూసుకోలేగా
అవ్నా
ఇందాకనే జూస్నా కావాలే బయటికి వెళ్ళినా బట్టలు గిట్ల తీసుకొద్దాము అని బయటికి వెళ్ళిన
షాపింగ్ గా
బయటకి వెళ్ళినా లేదు బాల్కనీకి పోయినా ఇక పక్కా రూమ్ వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నా. ఫోన్ ఎం లేదా ఉన్డాయ్
ఏదో బిజీ ఉన్నా కవచ్చు టూ టైమ్స్ చేసినా బిజీ ఉన్నవ్ లే అని అ మెంబర్ పెట్టి
అప్పుడు కొంచెం బిజీగా ఉండే అంటే చెప్పిన అంటే చాలా రోజుల తర్వాత ఒకడ్ మాట్లాడిన్ పక్కారు వాళ్ళ గర్ల్స్ ఉన్నారు ఊ అందుకే మాట్లాడని ఎవరో ఒకరు పరిచయం అయినప్పుడు మాట్లాడాలిగా
అంతే కదా
మరీ ఎవరి తెలోకుంటున్నా కష్టమే
కనీసించు మగలే మొత్తం క్ కాకపోయినా కనీసం తెలుసింద కదా
అన్నకు ఎవ్రీ టూ మంత్స్ ఒకసారి ఒక గిఫ్ట్ ఇస్తున్నారు ఏదో అంటే ఇట్లా ఏదో అవార్డు టైపు ఇస్తున్నారు ఫ్రేమ్ పెద్ద పెద్ద ఫ్రేమ్స్ అవి జన్న్నతరు సర్టిఫికెట్ అని చెప్పేసి ఇస్తున్నారు. మరి ఎందుకు ఇస్తున్నారో కాదే ఏంటిదనేది మనకు ఫైనాన్షియల్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మకు తెలియలేదు తెలిదు అద అర్థమే
జాబ్ బాగా చేస్తుంది రివార్డ్
ఆ ఒకసారి బెస్ట్ ఎంప్లాయీ అయిన ఒకసారి ఏదో పెడుతూనే ఉన్నారు. అది
ఇంకెంది మరి మంచి మంచిగా వచ్చిందంటే రేపు రోజు మేము మేమే తిరుగుతం
ఆ మోన్న లాస్ట్ టైము వచ్చిలు
పనినే మొత్తంలో ఎక్కువ బెస్ట్ ఎంప్లాయ్
ఆ వావ్ అక్క నిజంగా రా అసలు అంత పెద్ద ఎంప్లాయ్ సెకండ్ ఎంప్లాయ్ పనికేల్
నేను కూడా షాక్ అయిన ఏ అందుకే కదా లీవులు తీసుకోకుండా ఏ పండుగకి రాకుండా ఏ ఫంక్షన్ కి రాకుండా ఉంటాడు
ఆ కానీ అది కూడా చాల ఇబ్బంది అయితుంది అవును అక్క విజాం చెప్పావ్ ఇప్పుడ ఫంక్షన్ కి నేను ఎప్పుడు అన్నం చూసినప్పుడు అనిపిస్తాడు చూడ్డానికి
అయన లైఫ్ కి రెస్ట్ అనేది లేకుండా అయింది పాపం
ఇంట్లో కూడా ఇట్లనే ఉంటాడాఅక్క నార్మల్ గా లేకపోతే ఎప్పుడు ఇంట్లో కూడా బిజగా ఉంట
ఇంట్లో కూడా బిజీనిగా ఫోన్లు మాట్లాడుకుంటూనే ఉంటాడు ఎప్పుడు చూసినా
అమ్మ మర ఎక్కువ ప్రెజర్ తీసుకునే అక్కడంత తీ రేస్ పెద్దకి వస్తారు సార్
ఈ జాబా స్ట్రెస్ ఎక్కువంది వేరే జాబ్ చేసుకుందాంంటే హైదరాబాద్ లో జాబ్లు దొరికడ ఎట్లున్నా కష్టంగా ఇప్పుడు మళ్ళీ కొంచెం ప్యాకేజ్ మంచి ఉందని చెప్పేసి ఆలోచించాల్సి వస్తుంది.
ఆ బానే ఉందిలే కాని అంతే మేబి ఈ పోజిషన్ మారీతే కొంచం ప్రేజర్ తగ్గొచ్చు
కావచ్చు చూడాల అయినా ఇంకా ఇప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటరే
సీనియర్ ఆగింద మగ చాలస్
అసలు అప్పుడైతే ఇంకా అసలు కొన్నిసం తిన్నావా అని అడిగే గ్యాప కూడా ఉండపోతున్నా
అమ్ మంతయసంత మసు కష్టం మ అంత ఇబంద అనిపిస్తుది
మోసం రిస్క్
అది నార్మల్గా ఏ మనపిద ట్ అయినట్టుగాని చాలా ఎఫెక్ట్ అవుతుది ద
ఖాళీ ఉండట్లే వాళ్ళ సారు వాళ్ళ సార్ రాకపోతే వస్తాడు కాసేపు ఉంటాడు పోతాడు మళ్ళీ ఇక్కడ వచ్చింది అసలు ఎండాకాలం
ఎంతకు అల ఫైవ్ డేస్ ఇల్వాలా అక్క
తిరగాలి ఏం చేస్తారు మరి తిరగాలి అంటితే పోవాలి
అమ్ ఇంత ఎల ఇరు అసలు ఉంటాడు ఎమి ఎండలు ఎనిమి ఎండలు కొడతా అసలు ఒక రెండు అడుగులు వస్త అసలు తల్కాయ జరుగుతు అద నా కేందల
ఎట్లా ఇరుగుతు నోడ ఏమ పాప ప
ఆ సులుదంటగా ఇంకెన్నలో తిరుగుతు అంటే గ్రేటస్తంట్లో ఏ మొత్తం ఏ ఏ పస్తి బస్
గైట్ అయ ఇక కొన్ని అప్పుడు ఫ్రిడ్జ్ లో వాటర్ తీసుకోపోతుడు బాటిల్ వాటర్ బాటిల్ తీసుకోపోతుడు మధ్యాహ్నం వచ్చినప్పుడు మధ్య వేసుకొని అవుతుంది
ప్రేనాపుర్వచ్చా
ఆ ఇప్పుడుంటే అప్పుడు రావచ్చు ఒకసారి
కు
వస్తాడు ఒకవేళ వాళ్ళ సార్ లేకపోతే వస్తాడు లంచ్ చేస్తాడు కాసేపు ఉంటాడు ఒక గంట రెండు గంటలో ఉంటాడు వెళ్తాడు లేదంటే
అట్లనే ఆయన ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు మరి వచ్చినప్పుడల్లా
ఫోన్ ఎవరు ఫోన్ చేయకపోతే ఓకే పడుకుందాం కాసేపు అది తిన్నాం కదా కాసేపు పడుకుందాం అనుకునే లోప ఎవరు ఒకరు కాల్ చేస్తారే ఉంటారు
ఆ మనే అప్పనే
ఇబ్బందా ఇబ్బందా చాలా ఇంది ఇబ్బంది అసరే మేం కాసరి మాట్లాడుకుందామన్నా అనింత వస్తాయి
నీ కోపం రాదా అక్క మరిగాంత బిజ అ
ఈగ రాకుంంట ఉడ్దా ఏ మన్నా ఇ మీకోసం కష్టపడ ఎవరి కోసం అంటుంది
అది కరెక్టే కక్క మరి అ కష్టపడేది మీకు వసం కదా
ఎందుకే నేను కూడా ఏమన్ది
హా అట హాల్డేస్ ఇస్తారా ఫైవ్ లీవ్స్ ఆ ఫెస్టివల్స్ అప్పుడు
ఒకప్పుడు ఉండే వీక్ ఆఫ్ హలో వీక్లీ వన్స్ ఒక వీక్ ఆఫు అంటే మనకు ఈ డే అని పర్టికులర్ గా లేదు. మనకు నచ్చిన డే ఆ డే ఆ వీక్ లో మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు తీసుకోవచ్చు. కానీ, ఇప్పుడు అసలు వీక్ ఆఫ్ కంప్లీట్ గా తీసేస్న్నారు
ఇప్పుడు అంతే ఈ మధ్య లే తీసేసదా
ఆ ఈ మధ్యనే తీసేస్నారు
మరి ఏమనుకుంటారు ఏ
టూ ఇయర్స్ అయ్తుంది
మా అమ్మనే అది గూడా ఎందుకు తీ ఎట్లా చెపిద్దామవుతున్నది
అప్పుడేప్పుడో డ్యూటీలో జాయిన్ అయినా కొత్త ఇచ్చుండే ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అట్లా ఇచ్చిర్రు తర్వాత నుండి యదా విది రుద్దుడేగా
ఎంతగనం రుద్ధుడు అసలు వాళ్ళ వాళ్ళకి ఎట్లోస్తాయో మనసులు
ఏం జేసాం తప్పదు పైస కోసం పగురులు
పైస కోసం పరుగులు అందులో హెల్ప్ప్ పోయే తెలీదు ఏమైద్దెల్వదు ఎటు తెల్వదు ఆయిన గూడా ఏదో పని చేస్తేనే ఉండాలి ఇరవై నాలుగు గంటలు
ఏం జేస్తాం రా మరి సిచ్యువేషన్స్ అట్లున్నాయ్
తిన్నరా అక్కా మరి
లేదు ఇగ తినాలి కాసేప్ అన్న ఫ ఫ్రెషఅప్ అయితుండు ఫ్రెష్అప్ అవ్వడం అయ్పోగానే ఉంటది నిద్ర
అరే వొండినవా అక్కా జేసావా
వొండినా అన్నీ వంట అయిపోయింది నీ అన్న కోసం వెయిటింగ్ ఇది ఉన్నదే ఇద్దరం ఇద్దరం అన కలిసి దినల్ల కదా
ఆ కలిసి దినల్ల ఎప్పుడు మళ్ళీ బిజి కొద్ది సేపైనా ప్రశాంతంగా మాట్లాడతారు
అందుకే అట్లా జేసేసిన మధ్యలో మద నీ వాయిస్ లోపడి పోతుంది నా వాయిస్ నీకు సరిగ్గ ఇనిపిస్తుందా
నాకు బానే వినిపిస్తుంది అక్క నాది వినిపిచ్చట్లేదా
నీది ఒకొక్కసారి ఇలా కొంచెం లో అయిపోయినట్టు అనిపిస్తుంది
మేబి సిగ్నల్స్ రావట్లేదేమో నా దగ్గర్నా నీ దగ్గర్నా
కావచ్చు అసలు ఏమ్ లే సిగ్నల్స్ ఉంటయి సిగ్నల్స్ కూడా సరిగ్గున్నట్లు
అవునక్క అసలు నాదైతే ఫైవ్ జీ అన్న మాటే గాని ఏ ఒక్క రోజు ఫుల్ డేట వ వచ్చిందే లేదు అసలు
సైడ్ లా ఆఫై నా ఫోన్ గడా అంతే సేమ్ కాక్ ఇంకా న వైఫై పెట్టించుకున్నాం కాబట్టి, కొంచెం బెటర్ అయింది కానీ వైఫై లేకపోతే అసలు నేను బ్రతకేదే లేదు
అసలు వైఫై అది ఏం కాదు నాది ఫైవ్ జి డేట ఒకసారి కూడా ఫుల్ డేటా రాదు మెసేజ్ పెడితే కూడా ఇప్పుడు పెడితే ఒక అర్ధకూర్చుంటే నా హాస్ట్పాట్ ఆన్ జెస్ పిల్లలకు మంచిగా డేటా వస్తది నాకైతే రాదు.
ఇక్కడ అదే ఒకప్పుడు మంచి వచ్చేది జియో వేరే ఏరియాలో ఉన్నప్పుడు జియోకి సిగ్నల్ బానే వచ్చేది ఇప్పుడు ఇక్కడనే జియోకి సిగ్నల్ అయత నాకు రెండు సిమ్లు ఉన్నాయి ఆటోమేటిక్గా ఫ్లెచ్ అయితుంది అటు ఇటు అటు ఇటుూ నే ఫ్లెచ్ అయిపోతుంది రెండు ఇట్ల రీచార్జ్ అయ ఒకద దానికింటే దీనికిండదు దీనికింటే దానికిండదు సిగ్నల్
ఊ కదా అని
జియో క అయితే ఇక కంప్లీట్ గా అసలు సిగ్నల్ లేకుండా పోయింది
అవునక్కా ఒకప్పుడు జియో వాడితే అసల్ జీయో తప్ప మిగతావన్నీ బానే ఉంటు నా
కాదను మేం ఇవి యూజర్స్ ఎక్కువ అయేసరికి కూడా సిగ్నల్ పోతున్నట్టు ఉంది
అవును అక్క జియో యూజర్స్ ఎక్కువ ఉంటుది ఎయిర్టెల్ ఐడియా అవి
మళ్ళ మధ్యల ఏం జియో రీచార్జ్ రేట్లు కూడా మస్తు పెంచుతున్నారు
పెంచుతుండ్రు ఇప్పుడు అసలు నార్మల్ గా మంత్ ఫోర్టీ ఫైవ్ ఫోర్టీ నైన్ రూపీస్ కానీ రీచార్జ్ చేసేటప్పుడు మాత్రం ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అవుతుంది త్రీ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ పడతుంది
మళ్ళీ ఇంకొకటి చూడు అసలు ఒకప్పుడు రీచార్జ్ చేసుకోకపోతే సర్లీ మనం రీఛార్జ్ చేసుకోలేదని కంపెనీ కాల్స్ వచ్చేది అది ఏదో చెప్పేది సైలెంట్ ఇప్పుడు ఇన్కమింగ్ కాల్స్ తో పాటు ఓటీపీ ను కూడా బ్లాక్ చేస్తున్నారు కంప్లీట్ గా రానివ్వకుండా
బాలన్స్ ఉంటే ఓటీపీ
ఇప్పుడు ఒక వేల పైస లేవు అనుకో ఎట్లా వాళ్ళ పరిస్థితిని ఏంది మరి అన్యాయం చేస్తున్నారు
చాలా అన్యాయం చేస్తున్నారు హాస్పిటల్ అంద చేేసి కొంచెం స్కూల్లు కూడా బానే ఉంటాది ఇప్పుడు వైఫ వైఫై ఉన్నోళ్లకు అవసరం లేదు బాలన్స్ అట్లా కూడా ఓటిపి వైఫై ఉన్నా కూడా
అవును వైఫై లో కూడా అవతలేదు అసలు ఓటీపీలు అలావి రీచార్జ్ ఉంటేనే వస్తుంది వేరే వాళ్ళ హాట్స్పాట్ ఆన్ చేసుకుంటే కొందరకు వస్తుంది ని అట్లా కూడా వస్తలేదు కంపల్సరీ రీచార్జే ఉంటేనే ఓటీపీలు వస్తున్నాయి ఇప్పుడు ఫోన్ పే అదంతా ఏదన్నా చేసుకోవాలంటే ఇట్లా అసలు అర్థమే కావట్లే
ఆ